చెప్పండి
హలో
చెప్పు
హలో
చెప్పు చెప్పు అర్ధమవుతుంది
ఆ అర్ధమవుతుంది చెప్పండి ఆ
ప్రజెంట్ ప్రాబ్లెమ్ ప్రజెంట్ ట్రెండింగ్ లోన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసా ఎ
హలో
ప్రోగ్రాంగ్ లాంగ్వేజ్
హలో ఓ హలో అర్ధమవుతుని చెప్పండి నేను చెప్పి
ప్రజెంట్
చెప్పండి కొంచెం వాయిస్ వినిపిత్తుంది. కొంచెం వాయిస్ కట్టవుతుంది మీది
అంటే మరి నాకు తెలిసి మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంట మీకు
మా సిగ్నల్ బానే ఉంది చెప్పండి ఇప్పుడు బానే వినిపిత్తంది.
ఇది బాగా వినిపిస్తుందా
ఆ
ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిది అనుకుంటున్నారు అంటున్నా
తాండం ఏ ఏమో తత్త ఏ ఇచ్చిందని నేను అనుకుంటున్నా
ప్రో క్వాంటమ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజేన నాకు తెలియక అడగుత
అది ఏఐ సంబంధించి ప్రొగ్రాం అన్నా
ఆహా అంటే నాకు తెలీదు అందుకోసం అడిగాను
హ్మ్
అంటే అది దేనికి సంబంధించిందన్ని అసలు
ఏఐ కి సంబంధించింది
అంటే ఏఐ ఏఐ కి సంబంధించినంటే అది అసలు అంటే ఇప్పుడు పైతాన్ ప్రో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందంటే ఏదైనా మో మోడల్ని ట్రైన్ చేయడానికి దానికి అలా ఉ పయోగిస్తాం
హ్మ్
అలాగా దాన్నీ దేనికోసం వాడతామని అట్ల ఏమన్న ఐడియా ఉందా నీకు
హ్మ్ ఆకుకూర తెలీదు నాకు బయట టాక్ బావుంది
ఆహా
అందుకోసం
ఆహా అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని గవర్నమెంట్సు ఇక ఇ ఇప్పుడు ఎవ్రన్నా ఆ స్టేట్ వాళ్ళు ఏఐ క్వాంటమ్ థీరి కను కున్నోళ్ళకి ఏదో క్యాష్ ప్రైజ్ అలా తెరన్ నిజమేనా
అంటే దాని వల్ల ఇప్పుడు ఎక్కువ దానికి డిమాండ్ ఉందంటరా కాపోతే ఆ వాళ్ చెప్పిందేంటి ఓన్లీ వన్ పర్సన్ ఒక్కరు మాత్రమే ఇస్తామన్నారు కదా ఎంతమంది కనుక్కున్నా అంత మందికి ఇస్తామని చెప్పారా
ఇప్పుడూ ఆ ఒట్టో సారి తుంధుమ అవ్ ప్రాసెస్ ఇంకా అవ్వ లేదు హలో పాసెస్ సూస్తుంటే ఏం చేత్తునవ్ ఊ చెప్పు చెప్పండి. ఆ అర్థమవుతుంది చెప్పండి.
అదే కొంచం టే కొంతమందీ చానవర్కూ వంద మంది కనుకున్నారనుకోండి ఆ స్టేట్ వాళ్ళు
ఊ
ఆ వంద మంది కనుక్కున్నప్పుడు వంద మందికి ఇస్తాడాయనా.
ఏమో ఇచ్చేసి ఆన్ చేస్ ఎవ్వడు ఎవ్వడు పాస్ చేత్తే ఆల్ కిత్తారుగా. టైప్ చేయడం తప్పదూ
అంటే ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరూ సక్సెస్ అయితే అప్పుడు ఒక కనీసం వంద మంది చేసారు పది మంది అయితే పది మందికి ఇచ్చే మాట అయితే మంచిది గదా.
అవ్నా
ఆ దానికీ ఎలా ప్రిపేర్ కావాలంటారు మరి.
ఎలా ప్రిపేర్ కావాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి.
ఆ
బాగా ప్రిపేర్ అవ్వాలి.
అదే బాగా ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు మీకేమైనా ఐడియా ఉంది దాని మీద.
దాని మీదా
మీక్ ఏమైనా ఐడియా ఉందంటే, ఎలా చేయాలి దాన్ని అసలూ అంటే. అది ఏంటిదని అది గూడ తెలీయదు గదా.
తెలీదు.
ఆహా మాకు కూడా ఏం తెలీదు అది ఏంటి దని కూడా తెలీదు.
ఆ
కాపోతే అందరు అంటున్నారని అంటున్నావ్ అంతే కదా.
అ
కాబతే మీకు తెలిసినటువంటి ట్రెండింగ్ లో ఉన్న ప్రోగ్రామ్లా మీజ ఏ ఏం తెలీయదా
ఇప్పుడు టెన్నె ఉన్న పోద వచ్చేసి చాలా ఉన్నాయి పట్టి చెప్తాను
ఆ చాలా ఉన్నాయి కదా అంటే దానిలో ఒక ఒకటి చెప్తారా మాకు ఏద ఒకటి ఒకరు మూడు చెప్పండి ఏ ఒకటి
పైతాను అతుంటున్నా
ఆ ప అయితాను ఇంకా
పైతను ఇంకా వచ్చేసి
ఆ జావా అనుకుంటా నేను ఒకటి
ఆ
ఆ దాంతోపాటు జావా స్క్రిప్ట్ కాగానీ లేకపోతే సి ప్లస్ ప్లస్ కాగానీ
జావా త్రీ జావా ఫిఫ్టీ అంటారా.
అంటే ఇప్పుడు జావా అంటే బేసిక్ అండీ. మొత్తం బేసిక్ బేసిక్ ఉంటదీ.
ఊ
కాపోతే జావా స్క్రిప్ట్ అంటే కొత్త మొత్తం డిఫరెంట్ జావా కి జావా స్క్రిప్ట్ కి మొత్తం డిఫరెంటా.
ఆ
ఏది ఎక్వ కాంప్లెక్స్ గా ఉంటదీ. అయినా అసలూ దానికి దీనికి తేడా మొత్తం.
ఆ
అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు
ఆ చెఛప్పన్
అంటే నేనే ఏమంటా అంటే రెండు ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కి డిఫరెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటును అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అనే కాదు హలో హలో